హలో ఆ వినపస్తుందండి
మ్మ్ వినిపిస్తాంది
మ్మ్ ఒక్క నిమిషం
ఓకే
ఆ ఏం చేస్తున్నారు. హలో ఎందుకు హలో హలో
హలో
ఆ వినపిస్తుంతా
ఆ వినిపిస్తాద్ లేండి ఒక్క నిమిషం
ఆ నత్ అంతేనా వాటర్ గాదు టెంకాయి నీళ్లు తాగేసి పోదాం ఆ ఆ ఏంటి
అగండి
ఆ ఓకే ఓకే హలో హా హా చెప్ చెప్పండి ఏం చేస్తున్నారు
ఆ హలో
ఏమైంది ఏమి మాట్లాడవు
తిన్న
ఏం చేయాలా బయటకి వచ్చినా ఏమన్నా తినాలనేసి నువ్వు ఏం చేస్తున్నావ్
ఖాళీగానే కూర్చున్నా అండి హ్మ్
రోజు
వెళ్ళొచ్చాను మీరు
ఎలా జరుగుతుంది
అటెండెన్స్ నైంటి
నైంటీ ఓవర్ యాక్షన్ చేయొద్దు నైంటి ఏం లేదు అనుకుంటా
నైంటి అని చెప్పాను
అ హ్మ్ అయ్యా చానా ఎక్కువ ఉంది
ఆ
నైంటి ఫైవ్ ఉన్నప్పుడు ఎందుకంట
ఆ హ మంచి పిల్లోడిని కాబట్టి రోజు వె ళ్తా ఉంట అండి
అవునవును ఎవరి ఎవరి గురించి వాళ్ళు మంచిగా చెప్పుకోవాలి
ఆ అందుకే అండి చెప్పుకునేది అందుకే చెప్ప కునేది అంటున్నా
ఆ అవునవును నాకు ఒక సెవెంటి ఉంటది
సెవెంటీయా
ఉ ఎగ్జామ్స్ లేవా ప్చ్
ఏం లేవండి ఉన్నా కూడా చేసేదేం లేదులేండి ఉ మీకీ
మ్ ఎగ్జామ్స్ ఇప్పుడే లేవు ఇంగా కాలేజీ ఉంది
ఆ
ఫుల్ వాటర్ ఉండేది ఒకటి ఆ ఉన్నది అ అ అ కొబ్బరి వద్దు వాటర్ ఉండేది కా ఓన్లీ వాటర్ ఆ ఏంటి
ఆ కొబ్బరి మేము ఏం అమ్మమ్ లేండి అంటున్నా
ఆ అమ్మకపోతమే లే ఆ తిన్నావా మధ్యాహ్నం
ఆ తిన్నానండి
ఆ నేనా హ్మ్ తిన్నా ఎగ్ రైస్ తిన్న ఎగ్ రైస్
ఎగ్ రైస్ ఆ
ఆ ఆ చేసుకొనినా
హ్మ్
ఇది ఒకటి ఇప్ కొబ్బరి కావాలండ్రు
ఆ మాకు ఒకటి ఏమన్నా
మ్మ్
మాకు ఒకటి ఏమన్నా అంటున్న
ఏంది
ఏదో చెప్తున్నారుగా మాకోటి ఏమన్నా
కొబ్బరినీళ్లు తాప్ తననేను
అందుకే అండి మాకు ఒకటి అని అడుగుతున్నాం
రా ఈడికి తీస్తా
ఆడికి వచ్చినట్లు ఉండే మళ్ల
హ్మ్
మ్మ్ ఆ ఫ్రీ బస్సే కదా ఎట్లా ఫ్రీ బస్సే కదా ఇచ్చే
హ్మ్ నేనేం రాను హ్మ్ చేలేకుండా
ఇంకేంటండి విశేషాలు
హ్మ్ చెప్పాలా
చెప్పాల్నా
హ్మ్
ఉన్నారా మీకి
అట్లాటి అన్నీ కొశ్చన్స్ దీంట్లో అడగకూడదు అవి పర్సనల్స్
అవునా
ఆ
మ్మ్ మీకు ఎవరు రికమెండ్ చేస్ సరండి యాపు
ఎవరో వేరే అమ్మాయి రికమెండ్ చేసారు మ్ అందుకు మాట్ల హు వేరే అమ్మాయి రికమెండ్ చేసింది మాట్లాడుతున్నాను
కాదు ఏం టి యాప్ వాటి గురించి చెప్పండి
అంటే మనం ఒక మనక్ అన్నోన్ పర్సన్స్ బోత్ ఫోన్స్ లో యాప్ ఉండాలన్నమాట ఆ యాప్ లో ఉండి ఆ అంటే నిను ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు మీరు ఆన్సర్ చేసిర్రనుకో నాకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్నమాట
హుమ్
సో అందుకు ట్రై చేస్తున్న పడుతుందా లేదా వెదర్ ఇట్ ఇస్ వర్క్ అవుతుందా లేదా అని ఏదో అండి సైడ్ ఇన్కమ్స్
ఓకే ఒకవేల పడితే మాకేమైనా పార్ట్నర్షిప్ ఉంటందా అండి
పుల్లల్లో ఉండా అప్పులు కట్ ట్టుకోవాల
హ మైం మిమ్మల్నేం లక్ లక్షా రెండు లక్షలు అడగట్లేదు లక్షా రెండు లక్షలు ఏమి అడగట్లేదు వచ్చిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అడుగుతున్నాం
ఆ ఆ
టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా అడుగుతున్నామండి హుమ్ మరి సెల్ఫిష్ లేక్కున్నారే
చనా సెల్ఫిష్ నిను నీకేం
టది లెండి హు
అర్ధమౌతందా మంచిది
హు
అర్ధమౌతే
హు
హు
ఒకవేళ అమౌంట్ పడకుంటే అండి
ఏదన్నా కాలి ఊరికే టైం వేస్ట్ మాట్లాడినందు అందరితో టైం వేస్ట్ ఏం లేదు బట్ ఏం టైమ్ వేస్ ఏదో ఇట్లా మాట్లాడేది కొంచెం ఏధంగా తెలుసుకుంటే టాపిక్స్ అంటే
హు
మన వాళ్ళ తో మాట్లాడితే
ఓకే అవునండి నా నెంబర్ మీకు ఎలా వచ్చిందండి నా నెంబర్ మీకు ఎలా వచ్చింది
ఏ ఇంకా అన్న ప్రసన్న కాల్ చేశాను మీరు చేశారంటే
అట్లనే కాదురా అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కడ దొరికింది అంటున్నా
నాకు ఎట్లో దొరికింది వేరే వాళ్ళ నుంచి
వేరే వాళ్ళ నుంచా
ఆ మీకేం కాలేజ్ లో ఎమ్ నేర్చు కొంటున్నారు
ఏముందండి పోవడం లాస్ట్ బెంచ్ లో కూర్చోవడం ఆ ఫోన్ వాడడము తిండమ మళ్ళా వచ్చేయడం అదేండి జెత్తనిది
ఆ నేను ఆన్ నే లాస్ట్ బెంచ్ చదువు రాదు నాకి ఏం చేయాలో ఏం కథనో
ఉహు
హు
నేనే అనుకుంటే నా కన్నా వరస్ట్ గా ఉన్నారే
ఏదో మీ దయ వల్ల అట్లున్నా వరస్ట్ గా మీరు బాగుపడింది తే నేను బాగపాడనా
ఆ ఎమ్ చేద్దామండి తగిలే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళురు తగులుతున్నారు తగిలే వాళ్ళు కూడా అలా అలాంటి వాళ్ళు తగులుతున్నారు అంటున్నారు హు
ప్రాపర్ ఎక్కడండి ప్రపర్ ఎక్కడ
లివింగ్ ఎ ఎక్కడ అంటున్న మదనపల్లె హు
హు
ఏం చేస్తున్నారు ఇప్పుడు
తింటానా అండి బయటకు వచ్చి బయట
హా మీర ఎప్పుడు తింటానే ఉంటారులేండి మాములుగా ప్రజెంట్
ఆ చదువుకొంటున్నా.
అవునా ఓ
ఉహు మ్మ్
ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా
ఉన్నారు
కొంచెం పేర్లు చెప్పండి ఆ కొంచెం పేర్లు చెప్పండి అంటున్నా
అర్దంగావడం లే
క కొన్ని ఆ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి అంటున్నా
ఆ చెప్పండి మా కాలేజ లో ఫెస్ట్ జరుగుతంది రేపు మన్నాడు
ఆ
పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను
అవునాండి
హ్మ్
ఏం బోతారులేండి కొంచెం దూరంగానే ఉండండి కనీసం వాళ్ళనా హ్యాపీగా జరుపుకుంట్రు
కచ్మ హ్మ్ వున్ లే అవును ఆహు ఆ ఆ
హాబీస్ హాబీస్
ఏం లేదండి నిద్రపోవడం తినడం
నిద్రవోడం తినడమా
సూద్దాం అంతే
మ్
ఇంగేముంటాయ్ సరే అండి బాయ్ బాయ్
బాయ్
ఆ